బావున్నారా అండి
బావున్నాం అండి మీరు బావున్నారా
ఆ నేను బావున్నా అండి ఈ రోజుది టాపిక్ ఏంటిదండి
ఈ రోజు ఏం టాపిక్ అండి మరి మీరు మాట్లాడుతుంది ఈరోజు టాపిక్ వచ్చేసి అండి యాక్చువల్ గా వేసవి కాలం
వేసవికాలం ఇంగ్లీష్ లో ఏమంటారండి
సమ్మర్ సీజన్ అంటారు
సమ్మర్ సీజన్ లో చాలా అంటే డిఫెక్టీ ఉంది మంచి మంచివి ఉన్నాయి
ఇయ అవును లాభాలు నష్టాలు
ఆ అవునండి
లాభాలు ఏముంటాయి సార్ చెప్పండి
లాభాలేమో మనకి ఆ మన చినడానికి మ్యాంగో ఇంకా మ్యాంగో ఇంకా మనకి ఎండవల్ల అంటే మనకి అన్ని మంత్సు వర్షం పడినాంక ఒకసారి మనకి ఎండ వస్తే ఇట్లా ఫస్ట్ అంటే మంచి నడుచుందని తర్వాత టెంపరేచ చర్ ఎక్కువ ఏరేసుకుట ఆ అప్పుడు డిఫెక్టివ్ అయితుంది ఏంది
నష్టాల గురించి చెప్తున్నారు సార్ నష్టాలు అంటే ఎండాకాలం మనం బయటికి ఎళ్ళలేము ఆ ఎండకి ఎక్కడికి బయటికి ఎళ్ళాళ్ళేము వెళ్తే ఎండ వడదెబ్బ తాకుతుంది మనకి జ్వరం వస్తుంది జ్వరాలు ప్రాబ్లమ్ ఏ డైహేరియా మోషన్స్ ప్రాబ్లమ్ ఉంటుంది ఇవి నష్టాలు సార్ బెనిఫిట్స్ అంటే ఇంకా మనకి మ్యాంగోస్ తినొచ్చు ఎండాకాలము అన్ని జ్యూస్ తాగొచ్చు
ఇం ఇంకా ఒడియాలు కూడా పెట్టుకోవచ్చండి
ఎగ్జాక్ట్లీ సార్ కరెక్ట్ చెప్పారు ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు అది మనకి ఇంక అవసరం ప సరిపోయేంత కూడా పెట్టుకోవచ్చు
అవునండి మా వైఫ్ పెడతాది ఒ డియాలు
ఓకే ఒడియాలంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ ఒడియాలు పెట్టుకుంటారు సార్ మీరు
పాపుడాలు ఇంకా ఒడియాలని ఉంటాయంండి
ఓకే పాపడలు దేంతోని పెడతారు మీరు
ఉప్మా రవ్వతోని పెడతారంండి
ఓకే అంటే ఆ ఉప్మా రవ్వతోని పెట్టిన పాపడాలు తినగలుతామా మనము అంత మంచి
తినగలుగుతామండి ఎయించుకోవాలండి ఫ్రై చేయ్యాలి దాని తర్వాత తినగలుతాము
ఓకే అంటే ఎలాంటి ఫుడ్ కి మీరు ప్రిఫర్ చేస్తారు సార్ ఇట్లా ఈ వడియాలని పాపడాలని అంచు పెట్టుకోవడం అనేది
పప్పుతోని చాలా బాగుంటుందండి
ఓ కే పప్పుతోని మనం వడియాలని పాపడాలనేది అంచి పెట్టుకొని తినొచ్చు ఓకే అంటే మీరు ఎప్పుడు ఇంత పప్పు వండినప్పుడల్లా ఇవి వేయించుకుంటూ తింటుంటారా
అవునండి ఆ టేస్ట్ బాగుంటుం దండి
ఓకే అంటే నెక్స్ట్ టైమ్ ఒకసారి మీ వైఫ్ తో నేను మాట్లాడాలండి ఎందుకంటే ఎలా పెట్టిందో పాపడాలని తెలుసుకోవాలి అలా పెడితే నేను కూడా
కానీ సా సమ్మర్ ద్వారా మనం బయటికి ఎక్కడ ఎళ్ళలేమండి
అవునండి అది అంటే ఇంకా మనకి నష్టమే ఎందుకంటే బయటికి ఎండకి తిరగలేము ఏదైనా ఈవినింగ్
అవునండి ఇంకా హెవీ హెవీ డ్రె స్సెస్ ఎసుకోలేమండి
అవును సార్ అది కూడా కరెక్టే హెవీ డ్రస్సెస్ లో బయటికెళ్ళలేము మళ్ళీ బ్లాక్ డ్రెస్సెస్ కూడా వేస్ కొని వెళ్ళలేము ఎందుకంటే ఫోకస్ ఎండ ఫోకస్ అంతా మన పైనే ఉంటుంది బ్లాక్ డేస్ ఏసుకున్నప్పుడల్లా
ఇంకా స్వెట్టీ అయిపోతామండి
అవును స్వెట్టీ అయిపోయి ఆ స్మెల్లు భరించలేము అందుకే ఏ ఎండాకాలము మనము స్నానం ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసినా కూడా
అవునండి రాత్రి పూట కూలరా ఏ సి ఆ అండి
మేమయితే ఇంక ఏ సీ యూజ్ చేస్తాం
ఆ అవునండి ఎన్ని టన్స్ ఆఫ్ ఏ సి యూజ్ చేస్తున్నారండి మీరు ఓ
మా ఒక రూం కే ప్రొవైడ్ చేసుకున్నాం ఏ సీ మేము
ఓకే అండి ఒక్క రూం కే ఔ మేము కూలర్ వాడుతామండి
కూలర్ ఏమన్నా బాగొస్తుందా ఎందుకంటే కూలర్ తో ఎక్కువ గాలి ఉండదు అని చెప్తారు ఈ వేసవి కాలం మల్ల మనకు కూలర్ అంతగా యూస్ కాదంటారు మరి
అవునండి ఇప్పుడు మేం గిట్లా ఏ సీ పెట్టుకోవాలని అనుకుంటున్నా ప్లాంట్ ప్రొడక్షన్ చేసా అవునండి ఆ ఎంత ఎండాకాలమైనా రాతిరి పూట బయటుంటే చాలా ల గాలి వస్తుందండి
అది కరెక్ట్ గ చెప్పారు ఎందుకంటే బయట ఆ గాలి అనేది ఎలా అనిపిస్తది అంటే ఏ సీ కూడా కూడా పనికిరాదు ఔ ఆ గాలిలోనే కూర్చోలనిపిస్
రాతిరి పూటనే వస్తుందన్ గాలి రాత్రి పూటే గాలొస్తుంది ఓ ఓకే అండి ఓక్ ఓకే అండి ధన్యవాదాలు అండి
హా.